హా
హాయ్ అండి బాన్నారా
బాగున్నామ్ మీరు
బానాన్ ఏంచేస్ తిన్నారు
ఎంలే ఇప్పుడే వర్క్ అంత అయిపోయి అట్లా కూర్చున్నాం ఖాళీగా
చేసార డిన్నర్
డిన్నర్ అయింది మాది మీది
అయిపోయిందండి
మీరేమైనా రెస్టు తినరా
లేదండి టు ఫోర్
మైను నేను మధ్య మా ఇంటి పక్కన ఒక ఆమె చెప్పారు ఆమె చాక్లెట్ బిర్యానీ చేస్తారట బాగా
ఇహి అవునా అవ్ చాక్లెట్ బిర్యానీ కూడా ఉంటుందా
అమ్మో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారాట ఆమెక్ కు ఆమె తోటి చెప్పింది అది ఎట్లా ఉంటుంది అంటే టేస్ట్ అని అడిగితే బాగుంటుందని అన్నార్
మ్ హు కాయ
వాళ్ళు మళ్ళీ ఆ రెసిపీ చెప్పమంటే ఇంక అలా ఏం చెప్పారంటే బా బాస్మతి రైస్ ఉంటుంది కదా ఆ బాస్మతి రైస్ అట్ట వాళ్ళు వన్ డే మొత్తం నానబెడతారట
ఓ కాసం చెప్పార ఇట్ రెండాలొని చెప్పేసి
అను అడిగాను అడిగితే సగం ప్రాసెస్ చెప్పగానే ఇ అది వాళ్ళు ఇగ దాన్ని తినడానికి పనికిరాదని అర్థమయింది
మ్ మ్
అట్లా చెప్పారు అది వాళ్ళు అంటే క్యాజువల్ గా మాట్లాడుకుంట అట్లా చెప్పారు
అవును
మిరెప్పుడన్న తిన్నారా చాక్లెట్ బిర్యానీ
లేదండి ఎప్పుడు నార్మలీ అది రిస్లాలో లో కొన్ని వస్తాయి కదా బ్రదర్స్ అండ్ సిస్టర్ మధ్యలో చాక్లెట్ బిర్యానీ చేసిందని చెప్పేసి అప్పుడు విన్నాను
అవును నేను కూడా అలాంటివి నార్మల్ గా ఇట్లలోో వస్తా స్్రోలింగ్ చేస్తా అంటే అన్ని వి వింతాయి అన్ని రెస్పీస్ వస్తాంటాయి
అవును
కొంతమంది ఏమో పచ్చిమిర్చితో అట్లా పచ్చమిర్చిని మన షుగరు పాకంలో అ బెల్లం పాకంలో ఎస్ ఫీజే అవి చూసిన కొన్ని కొన్ని ఏమో అంత వింత వింత అంత వామిట్ వచ్చేటట్ అవి చూస్తానే వమిట్ వచ్చేటట్టు తున్నయ్
అవునండి
ఇ చాలా చూసాను ఇంకా కొంతమంది అయితే బర్గర్ ఉంటుంది కదా ఆ బర్గర్ మద్ మధ్యలో గులాబ్ జాముూన్ ఉంటది కదా దాన్ని అంటే దాని మధ్యలో అంత కొంతమంది చికెన్ అవన్నీ పెట్టుకుంటారు కదా సలాడ్సు
చాలా ఎడ్చనవన్ని పెట్టుకుంటారు టమాటో వ గులాబ్ జామ్ పెట్టుకొని తిన్నారా
గులాబ్ జామ్ సిరప్ పోసుకొని తినడం
అడ్ కాతం తెల్లాలి మళ్ళీ హాస్పిటల్ తరు
ఇ తరుస్త అని చెప్పి చేస్తా ఉను చాలా చూసాను ఇంకా అసలు అవి అసలు వాళ్ళు మళ్ళీ టేస్ట్ చేత్తారు ఇంకా వాటిని
కు కూరం ఉంటాయిన్ తర్వాత ఇగ హాస్పిటలల్ల చుట్టు తిరుగుతా ఉంటారు ఈ వ్యూస్ కోసం చేస్త ఉంటారు ని
అవును ఆ సోషల్ మీడియా ఇప్పుడు అంత దారుణంగా తయారైంది ఒకప్పల్లా లేదు
మ్మ్
ఒకప్పుడు బాగుండే అంటే అవసరమయ్యే కంటెంట్ అవసరమయ్యే వీడియోస్ ఆ అంటే మంచి మంచి ఉండే ఇప్పుడు అంత అడ్డమయినా అన్న వచ్చేసినాయ్ పిచ్చి పిచ్చి వన్నీ ఏం పడుతది ఎడి తా ఉన్నారు జనాలు కూడ అలవాటు అయిపోయిళ వాటికి
చాలా
ఏదీ పడితే అది జూడడము లేని బాగా ను మళ్ళీ వాటిని ట్రై చేయ వంటలు వింత వింత వంటలు ఉంటే వాటిని ట్రై చేయడం
అవునవును కొత్తగేదన్న ఫేమసు
కొత్తగున్నా గాని ఇంకా గా మధ్య అయితే ఎగ్గు కొడుగుడ్డు ఆమ్లెట్ అని చేసారు అ
అవును బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అను ను కుర్తిగా ఒక్కటి ఫేమస్ అయిందంటే కతం మ అన్నీ చేస్తూనే ఉంటున్నారు
మీరు ట్రై చేసారా
లేదు చేయలేదండి
నాగై నిగయితే ఎన్ని రీల్స్ చూశానో ఫుల్ అసలు
కొంతమందికి ఏమొ మంచి ఉంది సూపర్ అంటున్నారు కొంతమంది ఏమో రాట్లేదు ట్రై చేయ్యకండి అని కొంతమంది చెప్పారు
అవును
ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్పారు బట్ ఎవరిని నమ్మ